స్తే అండి
ఉ నమస్కారం అండి బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి తిన్నారా
ఆ తిన్నాను మీరు తిన్నారా
తిన్నా ఏం తిన్నారు
ఆ కలర్ రైస్ చట్నీ దిన్నా
ఆహా
అది ఏం రైసో కలర్ రైస్ టమోటా రైసా తెలియదు ఏం రైసా తెలియదు
అంటే అన్ని కూరగాయలేసి
కూరగాయలు కూడా ఏం లేవు ఓన్లీ మసాలా రైస్ లాగాడి
అ కారంగా ఉంటాదా మీకు స చేస్తారా ఆహ
మీరు ఏం తిన్నారు
నేను మునక్కాయ సాంబార్ అన్నం తిన్నాను
ఉహు మునక్కాయ బా మునక్కాయ తాలింపు ఇంకా బాగుంటుంది
అవును కానీ మా అమ్మకి అది ఎట్లా చేయాలో తెలిదు అందుకే సాంబార్లోనే వేస్తాది అవి తింటే బాగా అది ఏందంటారు ప్రోటీన్ కూడా బాగా వస్తుదంట మునగాకు ఆకైనా ఏదైనా బాగుంటదంటది
ఉహు
మీరు ఎప్పుడునా ఆకు ట్రై చేసన్నారా మునగాకు
ఉం చాలా సార్లు తింటాం మా చాలా సార్లు
అవునా
ఉం మాకు పల్లెటూరు ఇంకా చాలా బాగా దొరుకుతుంది
ఆహా మీకు ఇంటి దగ్గరే చెట్లు ఉన్ని ఉంటాయి కదా
ఉం
హు హామ్
తాతా వాళ్ళ ఇంటి దగ్గర ఉంది
ఆ మీరు ఏం చేస్తారు ఎక్కువయినప్పుడు అమ్మేస్తారా రైతులకి
లేదు ఒక చెట్టు అలా ఉంటే అందరు ఊర్లో అందరు పిక్కొని వెళ్ళిపోతారు.
అవునా
ఉండదు అసలు
మాకు ఇక్కడ ది పొడి కేజీ డెబ్బై రూపాయలేమో
మునగాకు పొడి,
ఆకు ఆకు పొడి కాదు,
హు హామ్
కేజీను అర కేజీ ను ఎంతనో తెలియదు డెబ్బై రూపాయలుమో తీసుకున్నారు మొన్న
హు హామ్ మాకు ఫ్రీగా దొరుకుతుంది.
ఆహా మేల్ కదా అలా అయితే
ఉం
అన్ని దొరుకుతాయా మీకు అన్ని కూరగాయలు, బెండకాయ
బెండకాయలు, వంకాయలు
ఆహా
మటిక కాయలు ఇవన్నీ
అంటే మీరు సపరేట్ గా భూమిలో పండిస్తారా, మీ ఇంటి మటుకు అట్లా
లేదు పొలంలో వేస్తారు ఒక పంట వేస్తే దాని చుట్టూ ఇంకా ఇవి నాటుతారు కూరగాయలలా,
ఆహా అట్లాన్నా హు హమ్
ఇంటి దగ్గర కూడా నాటుకుంటారు, ఇప్పుడు మా తాతయ్య వాళ్ళకి పొలం లేదు అమ్మేశారు ఇంటి దగ్గర చాలా ప్లేస్ చేసి దాన్ని నాటతాడు. బెండకాయ, మునగకాయలు, కాకరకాయలు
మీ ఇంట్లోనే ఉంటారా మీ తాత వాళ్ళు కూడా
లేదు ఒకే ఊరు కానీ
ఆహా అవును లెండి
మీ తాతయ్య వాళ్ళు మీరూ
ఆ మా తాత లేరండి పోయారు వాళ్ళు ఎప్పుడో వదిలేసి,
హు హామ్
ఉం
మీ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళు
ఎవరు లేరు అమ్మ వాళ్ళ నాన్న లేడు నాన్న వాళ్ళ నాన్న లేడు,
అయి
మా నాన్న వాళ్ళ అమ్మ ఒక్కటే ఉది ఆమె ఏమ్ చెయ్యగలదు, ఇదవన్ ఇప్పకకి ఎన్వై ఎల్ ఫైద అన్ నయ మంది
ఉ
మీరు ఏదన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళారా
ఉమ్ అంటే ఈ ఈ టైమ్లోనా ముందు
ఎప్పుడైనా
చాలా వెళ్ళమను పుష్పగిరికి ఇంకా
పుష్పగిరి అంటే ఇక్కడ ఉమ్ రాయలసీమలోనే ఉన్ టాది కదా కడప దగ్గర ఆహా మేము ఒకసారి పుష్పగిరికి వెళ్ళినిన్నాము అది ఫుల్ వర్షం కాలము మేము ఉదయం ఇక్కడ నుండి బయలుదేరాము అక్కడ దిగేసరికి పదకొండు అట్లా అయింది అప్పుడేమి అక్కడ నది ఉంటది కదా. నది దాటుకొని ఇంకొ గుడికి వెళ్ళాలి కదా ఆ ఆ నది దాటుకొని ఇంకో గుడికి వెళ్ళాం మధ్యాహ్నం అక్కడే భోంచేసి. సాయంత్రం రిటర్న్ వచ్చేటప్పుడు ఒక మనిషి సగం బాడీ వరకు నీళ్ళు వున్నిన్నాయ్ అక్కడ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఏమంటారు ఆ ఇట్లా హెల్పర్లు ఉంటారు కదా అవి పట్టుకొని పై పుల్లాగా ఇట్లా రౌండ్ షేప్లో ఇంకా వాళ్ళోచ్చి తీసుకొని పొయిన్నిన్నారు ఫుల్ వాటర్ వచ్చేసినాయి అప్ పుర మునింగిపోయినం మొత్తం సగం బాడీ వరకు వచ్చినాయి వాటరు.
ఉ
ఉంగ్ అక్కడ పడవలు కూడా ఏం లేవు తీసుకురానికి పోయేటప్పుడు చూస్తే అసల్ ఒక్క చుక్క వాటర్ కూడా లేవు దాంతో అమ్మ సాయంత్రం చూస్త్ స్తే ఎన్ని వాటర్ మళ్ళీ అక్కడ నచ్చ అవేంది రిటర్న్ రానికి బస్సులు కూడా ఏం లేవు అప్పుడు అంతగా అక్కడ. ఇప్పుడు కాదు నేను పోయి ఒక పదేళ్లు అయితుంది.
ఆ నేను కూడా చాలా ఇయర్స్ అయింది వెళ్ళి అలాంటప్పుడే వెళ్ళాను.
అవునా ఇంకా ఏదో కొంచెం ఒక పది కిలోమీటర్ల వరకు నడిచిన తర్వాత ఏదో లారీ వచ్చినిది వేరే వాళ్ళది. దాంతో ఎక్కి బస్ దగ్గరకి పోయి ఎంత కష్టపడి అసలమ్మో అదైతే పెద్ద రిస్కి.
మేము వెళ్తే బస్కి అలా వెళ్ళాము ఆటోస్ ఇలా తీసుకొని వెళ్తాం ఫ్యామిలీస్.
ఆ హా మాకు తెలీదు మేము మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసిపోయి పోయిన్నినాము. చూస్తే రిటర్న్ వచ్చేటప్పుడు ఉంటాయేమోలే త్వరగా అయిపోతుంది అనుకున్నాం. అక్కడ అంత నీళ్ళు వచ్చేది అంత లేట్ అవుతుందని మాకు కూడా తెలియదు కదా, అక్కడ లాస్ట్ ఆరు గంటలకేమో వున్నింది మేము ఎనిమిది అయిపోయింది ఆ ఆ నీళ్ళల్లో నుండి వచ్చే లోపలా. అందుకు బస్సు కూడా పోయిన్నింది
ఇంకా నేను చిన్నప్పుడైతే ఒకసారి గుర్తు అక్కడే పడుకున్నాం అనమాట ఇసుక వుంటుంది కదా సైడు వాటర్ పక్కన అక్కడే నిద్ర చేస్తారనమాట
అవును చానా మంది చేస్తారు అక్కడ అక్కడేమి ఇప్పుడు ఎవరన్నా చనిపోత్ తే పదహారు రోజులకి ఏదో కలుపుతారు కదా అక్కడ అక్కడే ఉండి రెండు మూడు రోజులు ఉండి వస్తారు ఇప్పుడు చానా ఎక్కువై పోనా అందరు కాశీ పోలేరని ఎక్కువ అక్కడే చేస్తున్నారు.
అవును క చాలా ఇయర్స్ అయినా కూడా ఉమ్ అంటే భర్త చనిపోయి ఉండి చానా డేస్ శారీ కట్టుకొని వస్తారు కదా అలా కూడా వెళ్తారు ఉ
అక్కడైతే కొంచెం ఇప్పుడు బాగా ఏర్పాటు చేసినారంట కదా అన్ని
ఉ ఊ
కానీ మధ్యకాలంలో అయితే పోలేదు అప్పుడు పోయినదే పుష్పగిరి అంటే నాకు అదే గుర్ ఒకసారి ఇంగ అంత జరిగిందింది ఆరోజు మీరు ఈ మధ్యలో ఏమన్నా వెళ్లారా ఈ మధ్యకాలంలో ఏమన్
ఈ మధ్య లేదు చాలా ఇయర్స్ అయ్యింది
ఆహా ఇప్పుడంతా బా ఏర్పాటు చేసినారని అన్నారు పోయిన వాళ్ళు ఈ మధ్య కాలంలో కానీ పోలేదు మేము ఇంకా కుదరక నందనూరు వెళ్ళారా మీరు హలో హలో హలో హలో హలో హలో